నమస్కారమండి గుడ్ ఆఫ్టర్నూన్
వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదండి దాని గురించి ఏమన్నా మనకు ఇప్పుడు మరి ఇండియాలో ఏమన్నా ట్రబుల్ అయితద అంట అంట్ర అండి దాని దాని కోసం మళ్ళ ఇండియాలో
అవుతది కావచ్చ అండి ఇప్పుడు మొన్నడిదాక యుద్ధం జరిగితే బంగారం రేట్ రెట్లల్ల పడిండ్రు అవీ ఆ వెండి రేటు అకస్మాత్తు గా చాలా పెరిగింది నాలుగు లక్షల దాంక ఎళ్ళింది అందరు ఏం చేసి ఆ ప్రజలందరూ ఏం చేసిర్రు జనాలు రెంటు పెరుకుతాంది కదా మళ్ళా మనకు దొరుకుతదొ దొరకదొ అని అందరు కొనేస్కునారు అది మళ్ళా ఏం చేసింది యుద్ధాలు అక్కడ మన ట్రంప్ మోడీ వీళ్ళ ఇద్దరి తోటి మళ్ళా ఒక స్పాట్లా తగ్గింది వెండి మళ్ళ రెండు వేలకు అంటే రెండు లక్షలకు వచ్చింది
హమ్మో బంగ్ బంగారం అనేది మళ్ళీ దిగింది
వెండి దిగింది బంగారం అనేది ఆ బంగారం అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే మనకి లక్ష అరవై ఇరవై లక్ష డెబ్బై ఉన్నది కాస్త లక్ష యాభై లక్ష నలభై ఐ
కానీ ఈ రోజు ఈరో ఈ రోజు సగటు రేటు లక్ లక్ష ఎనభై తొమ్మిది వేలు ఏమో చూపిస్తున్నది చూపెడుతున్నదండి
ఆ అలానే చూపిస్తుంది ఇప్పుడు మళ్ళా దేని మీద పడిందంటే ఎఫెక్ట్ యుద్ధాల వల్ల మనకు వంట గ్యాస్ గ్యాస్ మీద పడింది
ఇప్పుడు గ్యాస్ చానా మనకు మన అందులో గ్యాస్ అనే అది వాడుతలేరండి మన ఇది ఉంటది కదా ఎలక్ట్రికల్ స్టవ్వు
ఉంటయి ఎంత ఎలక్ట్రికల్ స్టావ్స్ ఉన్ ఉన్నా మనం రైస్ పెట్టుకోగలుగుతాము ము వాటర్ హీట్ చేసుకోగలుగుతా కానీ కర్రీ రీస్ అయినా ఏం చేయాలన్నా కూడా మనకి వంట గ్యాస్ కావాలి కదా
టూ ఏదనా హోటల్ వాళ్ళు ఏము ఏమంటున్నంటే ఓన్లీ టీ అంటే మా ద ఒక టీ మాత్రమే దొరుకుతుంది ఇంక ఏం దొరకదు అని చెప్పి బోర్డ్స్ పెట్టారండి వాళ్ళు
అవునా అండి చాలా హోటల్స్ కూడా క్లోజ్ అయినాయి అంటాండ్రు అంతా వా మన బెంగళూరు హైడ్రాబాద్ అంతా చానా ఇబ్బంది పడుతుర్రు ఎందుకంటే అందరూ ఉద్యోగాల రీత్యా మార్నింగ్ వెళ్తా ఉంటారు బయటనే చాలా మంది తినే అలవాట్లున్నాయి పొద్దున టిఫిన్ అయినా బయటనే మధ్యాహ్నం లంచ్ అయినా బయటనే
వాళ్ళ హడావిడి జీవితంలో వాళ్ళు అండుకొని తినడం అనేది వాళ్ళకి అస్
ఆ అసాధ్యం క ఎందుకంటే కర్రీస్ తెచ్చుకుంటారు రైస్ పెట్టుకుంటారు మీరు అన్నట్టు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ల రైస్ పెట్టుకుంటారు కర్రీస్ కర్రీపాయింట్ల కెళ్ళి కర్రీస్ కొనుక్కొచ్చు ఇప్పుడు ఏవీ అమ్మట్లేదు అన్నీ క్లోజ్ అయినాయి
క్కడో చేయబట్టి మనకి ఇంత ఇబ్బంది అవుతున్నది ఆ ఇప్పుడు గి ఒక్క ఒక్క క్క గ్యాస్ ఒక గ్యాసు లేక మనం ఇంతిబ్బందవుతున్నాం అంటే మరి రేపటి రోజు పెట్రోల్ లేపో ఉంటే ఎలా అండి పెట్రోల్ పైన కూడా పీపుల్ పెట్రోల్ ఇప్ ఇప్పుడు ముందు ముందు రానున్న పరిస్థితుల్లో పెట్రోల్ పైన కూడా ఇబ్బంది అయి
అవునండి ఇక నెక్స్ట్ అది కూడా పడేటట్టున్నది ఎందుకంటే మనకు నడిచే అలవా టు పోయి వాహనం కచ్చింది కట్లపొయ్యి మీద వండుకొనే అలవాటు అచ్చి పొయ్యి గ్యాస్ కలవాటు పడినం అవిటికలవాటు పడినం కాబట్టి వాటి కోసం మనం ద్దాలు చేస్తూనే ఉంటాం గానీ వదులుకోలేం
వదులుకోలేము కానీ జీవనం ఇలా ఉంటే క చాన కష్టం కదండి
అవును చాలా అంటే చాలా కష్టము
ప్రభుత్వమైనా మన సైడు ప్రభుత్వమైనా ఏదన్న ఒకటి
కాంప్రమైజ్ కావాలే అయినా ఇప్పుడు మన సైడ్ నుంచి కూడా కూరగాయలు పోతయ్ అన్నీ ఎగ్స్ పోతయ్ మ ఆ ఇటు ఉన్నాయన్నీ మనకు అ
ఏదైనా తెలుసా అంటే ఇప్పుడు అటు అటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేంది మనకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ అయితాయి కదాఅండి ఇప్పుడు మన దిగుమతులు ఉండాలి కదా
అవును దిగుమతులు ఉండాలి ఇటు ఎగుమతులు ఉండాలి కానీ రెండు ఆపి వీళ్ళు ఎందుకు అసలు యుద్ధం జరుగుతాను దేని కోసం చేస్తనారో తెలీదు కాని మన మానవ జీవితాలకయితే అంటే మన చిన్న చిన్నయ్ జీవితాలు వాళ్ళంటే ఏం ఉన్నయి నడుస్తూనే ఉంటాయి పెద్దవాళ్ళయ్ గని చాలా మంది చిన్న చిన్నగా షాప్స్ పెట్టుకొని నడిపించేటోళ్ళు ఉండారాండి
ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకే ఇది ఇబ్బంది అండి మధ్య తరగతి వాళ్ళకు మధ్య తరగ గతి వాళ్ళలకు దిగువ తరగతి వాళ్ళలకు వీళ్ళకి ఇబ్బంది ఎ ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఇప్పుడు మనము ఉన్న ఊర్లో పని చేయలేక వాళ్ళు ఏంటిదంటే సంపాదన కొంచెం మనం చూద్దాం అని చెప్పి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు పని చేస్తున్నారు హ వలస వెళ్ళి పని చేేస్తున్నారు అటువంటి అప్పుడు వాళ్ళు వాళ్ళు ఎంత వాళ్ళకు అదా అయితదఅండి వాళ్ళ ఇప్పుడు వాళ్ళకు ఫుడ్ లేకుంటే వాళ్ళు పని చేయగలుగుతారా
చెయలేరు
ఫుడ్ లేకుంటే వాళ్ళు పని చేను వాళ్ళు వాళ్ళు తినేది రూమ్ లో కంటే కూడా వాళ్ళు తినేది ఒకటొ ఒకటో రెండో పూట ఉంటాయి కావచ్చు వాళ్ళకి టైం దొరకదు కదాఅండి వాళ్ళు తినేది ఒక పూట కావచ్చు దొరకదు అటువంటప్పుడు వాళ్ళు ఏదో హోటల్ పొయ్ తిందామంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ లేకుంటే వాళ్ళు ఆ రోజు ఏం తింటరండి చెప్పండి
అదే ప్రాబ్లం అవుతుంది కొందరుకు జనాలకు
వాళ్ళు ఏం తింటున్నారొ చెప్పండి వాళ్ళు ఏం తినలేరు కదా వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితది ఏం తినలేరు వాళ్ళ పరిస్థి తులు చాలా అది ఉంటాదండి ఇంకొకటి ఇప్పుడు పెట్రోల్ ఏదైనా హడావిడి ఇప్పుడు జీ జీవితంలో మనము ఇప్పుడు ఏటన్న వెళ్ళాలం ఒక బైక్ పట్టుకొని దానిలో ఒక పెట్రోల్ కొట్టిపిస్తే మనం బైక్ తోని మనం ఏటన్నా వెళ్ళలి రావచ్చు ఇప్పుడు అదే ఇప్పుడు మనం కళినడకతో వెళ్ళాలంటే ఇప్పుడు ఏది ఉండదు గా అన్నట్ ట్రాన్స్ పోర్ట్ ఏది కూడా ఉండది ట్రాన్స్ పోర్ట్ ఏది ఉంటది ఎందుకంటే ఇప్పుడు మన వెహికల్స్ నడ నడవనప్పుడు ఒక మని మనిషి కొంత దూరం అంటే నడిచి వెళ్ళగలుగుతాడు కానీ చానా దూరం నడిచి వెళ్ళలేడు కదండి
అవును వెళ్ళలేదు
వెళ్ళలేడు చానా దూరము ముందు నడిచి వెళ్ళలేడు కాబట్టీ ఏంటిదంటే సమాజము అ నేది కొంచెమూ అప్పుడు ఒకప్పుడు సైకిల్ తొ నడుస్తుండే ఇప్పుడు సైకిళ్ళు పోయినాయి బైక్సొ చ్చినాయి బైక్ నుంచి ఎళి కార్ కొచ్చింది ఈ హేడ ఈ హడావిడి జీవితంలో మనిషి ఎంత అభివృద్ధి చెందిండో మనీషీ మనిషితో పాటు వచ్చ్ నయి ఇప్పుడు ఒకప్పుడు ఒక ఒక ఒకప్పుడు సైకిల్ అంటే నామోచిగా చూసి నడప నడపని వారు ఇప్పుడు అదే సైకిల్ ను ఆరోగ్యం గురించి నడుపుతాలు ఒకప్పుడు సైకిల్ తీసుకున్నడు అలా వెళ్ళి రా అంటే నామూషిగా అనుకునే వారు ఇప్పుడు అదే సైకిల్ ను
ఆరోగ్యం కోసం నడుపుతున్నారు ఎందుకంటే అంతగానొ మనము చానా తినడానికైనా ఓల్ ఎందుకంటే మన ఒంటికి ఎక్కడ పని చెప్
అదే ఒంటికి పని చెప్తలేమో అది పని చెప్పకపోతే ఏమైతుందంటే మన ప్రక్రియ అనేది మనం ఇట్లా అవుతాంది మనకు ఇది ఏదో అంటే మనం మన ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ పురాణ ఎప్పుడు ఉంటుండే ఇప్పుడు మనము హోటల్స్ లో పి లు బర్గర్లు ఆ చైనీస్ ఫుడ్స్ ఇవి ఇవన్నిటికి మనం తింటున్నాము అప్పుడు ఎలా ఉంటుండే గి ర్రా రాగిజావ్ అవా రాగి ఘట్కా ఆ రాగి చద్దనము రాగి జావ రాగి ముద్ద అంట రాగి ముద్ద రాగి ముద్దలో మన నాన్ వెజ్ వేసుకుందింటే ఎంత బాగా ఉంటదండి అది అది అది ఇప్పుడు తింటరా
అలా ఇప్పుడు ఎవరు ఏంటున్న తిినన్నారు మార్నింగ్ లే వేస్తే ఇల్లీ దోశ నూడిల్స్ మ్యాగీ
మ్యాగీ నూడిల్స్ దోశలు గివి నచ్చుతున్నాయి్
అదే అన్నా పాస్తా ఇవన్నీ మన వెస్ట్రన్ ఫుడే అంత
ఆ అంతా జంకు ఫుడు తింటున్నారు మొత్తం కానీ ఆరోగ్యపరంగా ఇప్పుడు చూడండి అందరు మార్నింగ్ లేచ ఏదో తాగుతారు ఆరోగ్య పరంగా ఉండాలంటే ఒక గ్లాస్ రాగి జావాత అ అది ఎంత ఆరోగ్యంగా ఉంటుదండి
అవునండి
కదా కనీస్ కని ఆ ఆ ఆస్ సమాజం అనేది పోయిందండి అది ఇప్పుడు చాలా మంది అలవాటు పడి లేరు అలవాటు పడి లేకనే ఇవన్నీ ఇప్పుడు మన ఇవన్నీ మనం అనంతట మనం చేసుకునే మనం ఇప్పుడు హాస్పిటల్లో లో డబ్బులు పెడుతున్నాం
అవునండి
అవునా కదా అండి
అవునండి
ఏమో అండి ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఏంటిదో కానీ చానా అంటే చాలనా ఇబ్బంది న్నా అండి యుద్ధంతోని
ఆగాలే ఇంకా చాలా ప్రాబ్లం అయితుది ఇప్పటికిీ కనుక ఆగపోతే అకా చాలా మించిపోయింది ఇంకా చాలా చిన్న జీవితాల మీద మొత్తానికి ఎఫెక్ట్ పడుతనే ఉంటదండి మనదాకా కూడా వస్తుది ఆల్రెడీ కొంత వరకు పడింది
ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దాకా నచ్చింది మన దగ్గర రాదనికి గ్యారెంటీ ఉంటు ఉంటదా అండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేది ఆగేది ఇప్పుడు లాస్ట్కి వచ్చేది ఆగేది లాస్ట్ క వచ్చి ఆగేది సామానూన్ దగ్గరనే కదండి
అదే
లాస్ట్ కు ఎంత పెద్ద స్థాయి కాన దగ్గరకు స్టార్ట్ అయిందంటే లాస్ట్ పై స్థాయి వ్యక్తి ఇబ్బందులు ఉన్నంటే కింది స్థాయి వ్యక్తి ఇంకెంత ఇబ్బంది
అంతే కదా
అతనికి కావల్సిన సరుకులు అతనికి అన్నిీ ఉంచుకొనే అతను అంత ఇబ్బందులు ఉండ అంటే మరి మరి సామాన్య మనుషులు వాళ్ళు రోజువారి పని చేేసుకునే వాళ్ళు వాళ్ళు ఇ
ఉంట
ఆ రోజు రోజు రోజు రోజు క రోజు రజు కిరాణా కోట్లోకి వెళ్ళి తెచ్చుకునే వారు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతరు ఆ ఏ ఇది ఏమైనా యుద్ధం అనేది కొనసాగద్దండి కొనసాగితే ఇది ఏంటిద అంటే అన్ని రకాలుగా అన్ని రకాలుగా చాలా ఇబ్బంది అయితది ఫస్ట్ ఒక ఫస్ట్ ఇప్పుడు ఒక గ్యాస్ నుంచళ్ళి
ఆ
ఫస్ట్ ఒక గ్యాస్ నుంచి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళా దాని తర్వాత ఎక్కడి వరకు వస్తుదండి మన ఫుడ్ వరకు
ఫుడ్ వరకు వస్తుందండి ఫుడ్ కూడా ఇబ్బంద అవుతుది ఇప్పుడు అప్పుడు కరోనా టైమ్ లో కూడా ఫుడ్కి ఇబ్బంది పడకుండా చేసారు కానీ
ఇప్పుడు ఇది మెయిన్ విషయం ఏంటిదంటే ఇప్పుడు ఇక్కట్ని గ్యాసు
అవును
ఇప్పు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్ని సరుకు
ఉ
ఏం వాడుకోగల అంటదా ఇప్పుడు
ఆ లేదు
మన ఎన్ని సామాగ్రి ఉన్నా కూడా గ్యాస్ లేనిది అ పొయ్యి ముత్తిచ్చేది కాదు కదండి ఇంకోటి అలానే ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ స్టవ్ మీద అన్ని చేసుకోవచ్చు. కానీ ఏంటిదంటే మనము చానా టైం పడుతది అది ఉడికేందుకు. అది ప్రిపేర్ అయ్యేందుకు ఎంత లేదనుకున్నా అలా చేస్తే గంట పడుతది. ఒక గంట
అవును.
దానిపైన చేసేది ఏంటిది. మా అంటే ఒక టీ కాచుకోవచ్చండి అంతే.
అంతే అండి.
ఒక టీ కాచుకోవచ్చు ఒక ఎక్స్ ఉడికే అందుకు కూడా చాలనే సమయం పడుతది. ఆ ఎక్స్ కూడా ఎగ్స్ కూడా చాలా టైం పడుతది. ఒక ఒక టీం మాత్రమే తొందరగా కాచుకోవచ్చు గంతే దాన్ని తప్పించి దాని మీద ఏం ఎక్కువ చేయలేము. దాని మీద దాని మీద చేయలేం. ఇంకోకటి ఎక్కువ చేసినా కూడా అది కూడా ఇబ్బందె.
అయి అంతే కదా. అవునండి.
ఏమో అండి. సరే అండి మీతో సరెండీ. మీ మీ మీతో మాట్లాడి చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలండి.
క్యాండి.